ఎంరా పని అయింది ద
ఎం పని స్నానం ఉంది. మాట ఒక తీరు వత్తాంది ఎందుకు నీది
బాగొత్తా లేదా
మా ఆహా స్ట్రక్ అయితే అని చూస్ ఒకసారి మంచిగా సిగ్నల్ సరిగా లేదా స్టక్ అయితాంది మాట అప్పుడప్పుడు ఆ ఇప్పుడు వినపడుతాంది మంచిగా ఆ వినపడుతాంది అక్క ఏంది ఎట్ల ఈగో ఇడ కుసున్న చెట్టు కింద నీతో మాట్లాడటానికి నువ్వే ఇక్కడ యిన్నే ఉన్నవా
హాయ్ తిన్న రోడ్ విన్ తిన్న
కిట్టు వచ్చింది కిట్టు ఎలా ఆ
వచ్చిండు వచ్చిండు రా వచ్చిండు ఇప్పుడు మామయ్యలు బయటికి వెళ్ళారు తే హు ఎంతవరకు ఏమైందీ ఎంత మందికి ఆగింది
వాళ్లు రేపు అందరు పడతారు అక్క ఆ అందరు పడతారు రేపు ఆ రేపు వస్తాయి
మరాల మరి రమ్మన్లే
రమ్మన్న రేపు ప్రతాప్ కి గేరింగ్ కు పోతారంట పన్నెండు మంది
చెప్పపోయినావ అందరు రమ్మని చెప్పకపోయినాం రేపు ఒక్క రోజుని
చెప్పినా రేపు ఒక్క రోజు ఇటు రాండి ఎల్లుండి నుంచి పోదురు అని చెప్పిన నేను
ఆ
మరి ఏం చెస్తారో మరి మళ్ళీ ఫోన్ చేస్తాం అ కాండరేవ్ష్ ఆ
కొంది ఎల్లుండి కొంతమంది అన్నట్లు ఇబ్బంది కదా
ఆ పనయిపోతది రేపు ఒక్క రోజు అయితే నాకు
అదే మరి ఇగా చెప్పు మళ్ళీ మేము గుడికాడ తప్ నిసరిగా ఉండాలా అది ఇది అని చెప్పు ఎట్నో ఒకలాగ
ఇంగ అదే మళ్ళీ ఫోన్ చేసి చెప్పాలి ఇప్పుడు
ఆ ఏ గంట లైనే ఉండద్ తీస్ కున్నావా నంబర్ వాళ్ళది
తీసుకున్నా అక్క ఉన్నది అనుష ది ఉన్నది
ఆహా అనుషది ఉన్నదా
ఆ అనుషాక్ ఫోన్ చేసి చెప్ త్త మళ ఒకసారి ఇప్పుడు
అదే చెప్పు ఎందుకంటే
హుం
మళ్ళీ రేపు కొండాలరా మళ్ళీ ఎల్లుండి మి మీరు వచ్చినా నేను పట్టించుకుండేది కాదు ఒక మాట అట్లా అంటే వాళ్ళే చూత్తరు ఏదో కటట్లా
అదేలే
అట్ల కొట్టుంచుతే ఐపోతాది కదా
ఊ అదే చెప్తా ఫోన్ చేసి చెప్తా ఇప్పుడు లాభం లేదిగ
హూ ఎన్ ఇయాలా వచ్చిరు ఇరవై మంది ఇలా పూర్ణాతి టైం ఐనట్టుంది గదా
ఎలాటే బొంది ఆమె నిన్ననే నిన్ నడవలేను అనన్ టాండే వచ్చేటప్పుడు హు నేను ఒకదాన్న అయితన్నా వాళ్ళు ఇద్దరు బండి మీద పోతాండ్రు
ఎవరిద్దరు బండి మీద తిరుపతం పిన్ని కూడా ఆ జనేయుడు బాబాయ్ ద అండి వా
ఒత్తాండు ఆ ఉత్తాండు ఇంకా నేను ఒక్కదళ నడవాలి కదా ఆ అందుకని అంటా అందినే న్ అన్నలేరా అంటీ అలా రె అయితే అయిపోతది కదా అంటే ఇక
ఆ
పోనీలే పోతే పోయిీన్ డ్రాక్టర్ నవలేకావ
అంతే లే ఇంక వీళ్ళందరు ట్రాక్టర్ల మీద పోతే నేను ఒక్కదా నడుసడు అవుతుందనా
ఆ అట్లా ఉను కనాట్ పోది
ఎలో పటిట్ల అయినా అడ
మ్ అయిపోయిందా నీళ్ళు పెట్టడి ఇవాళ్ళ
ఆ ఇయిపోేంద్ర
ఇరవై మూడుక్కా
ఇల్ ఇరవై మూడు మంది వచ్చిరా
మొత్తం అక్కోళ్ళ తోటి ఇద్దరి తోటి ఇరవై మూడు మంది
ఆహా కోళ తోట వాళ్ళు ఇరవై కట్టర్నడుటు
అ ఇరవై ఒక్కటి
ఆ
పొద్దున సొరకాయ చేసిన
మ్ హు కత్తా
ఆ పడతనయక్కా
సి సీడ్గా పడుతేం
ఆ మంచిన పడతాన్నాయి కాయలు మొన్నొ ఒక ఐదారే వరకు ము ఫ్రెం కంట తీసుకపోండి తమ్ముడు ఇ ఒకటి ఉండే పట్టుకొచ్చున ని శైలో నీళ్ళ పెడతా ఉం కదా అందు
ఆ నీళ్లు పెడితే మంచిగాస్తయి నీరు మీద మంచిగా ఉంటది సొరకాయ కూడా
ఆ మెత్తగ మంచిగుంది
అదే ఇంగ అంతే రమ్మని అడిగిండ్రా గుడకి ఏ లేద్ర ఇయ్యాలోక్క రోజే ఉంటాడు రేప్ పొద్దునేళ్తాడు
అంతేనా
హు రేపు పొద్దున పోతడు అడగలే గుడికి రమ్మని
ఏం అడగలేదక్క మ్ అదే కోలాటం కాడికి రా కబ్ ఆ
ఎట్ వెల్లి బన్నక్క రారు ఇంగ అక్కనైన పిట్టలేదు
పిలవట్లే ఇంగ వాళ్ళు
అదే ఇంగ అట్లా అనుకునే పిలవలేదట్టుందిలే
అదేలే ఏవోలే పండ్లు అయిపోతే పోదాంలే ఇగ ఓపిక లేదు పొయ్యి వచ్చేసరికి
అంతే ఇంగ
హ
హు పోతా ఇంకా ఎం చెత్తరైత్ తె ఇంకేం సంగతులు హు
ఏ కూర చేసి హలో
ఏదప్పుడు చాప బ మొన్న అడిగిన అంటే మొన్నకు అడిగినాయింటడిర అవ్వే ఇప్పుడు ఉన్నాయ్ ఇంకా తమ్ముడోచ్చి నే
అదేలేే మ్ హు కాయలు కుప్ప పోసిండ్రా అక్క ఇవ్వాళ
ఇవాళ కొన్ని అయిపోయినయ్ వినపడుతుందా అ
వినపడతాంది వినపడతంది అక్క
కొచ్చినం కూర పోయి మీద ఏసినా కదా ఆగు
ఆహా అందుకే మాటే స్ట్రక్ అయితంది లైన్ లోనే ఉంటా నువ్వు కట్ చేయకు నువ్వే కట్ చేసుకోకు ఇప్పుడే
ఆహా లైన్ కట్ చేయ కట్ చేయ
ఆ స్ట్రక్ అయినా కాగానే ఏం కాదు అట్లనే నడవని
హు
అక్కా ఎమ్ చెత్తంది శోభా అక్కా లేదు ఇంట్లో
శోభ కుందర ఇంట్లో ఉంది
ఆహా పని కూర్చున్నది కావచ్చు
పని టివి కదాకూర్చుంది
ఉహు నిన్ను అడగలే వీళ్ళు రమ్మని మరి
ఎవరు అదే నిన్న రమ్మని అన్నారు ఇంకా పోలేదు నిన్న నేను రమ్మంటే ఇంక అప్పుడు తాతరాలే
ఆ
చెప్పిన గు అడుక మర అడుక అడింగ మ తనే ఇంగ పోలే అయితే గుడి కాడికి గూడా ఫస్ట్ కోలాటాం కాడికి కీపోయి వచ్చి ఇట్లా కాసేపు గుళ్ళోకి పోయిరాట
ఆహా ఆ అదేలే ఫోటో పెట్టిరు గా
ఆ
ఉ రేపటి వరకు అయిపోగొట్టుకో అన్ని ఉంటే ఇంకా
ఈ ఒక్కటే అంద్ర ఇం ఉషార్ జితే అయిపోతది
ఆ నాద అయిపోయినట్టేనా
నీకు అయిపోయినట్టే కదా ఐదు
ఆ చూడు ఎన్ని ఉన్నాయి ఇంకా నియి అడ పడుతుంది నెంబరు
ఇటు మాట్లాడినాక ఒక్కటి ఉంటది అ ఉషా ఎస్త పోతుందేమో అనుకుంట ఇద అయిపోతా అనుకున్నాను ఉషకి ఉష అయితే
ఆ అంతే మరి అట్లానే చేసి ఎ
అంటాది ఆ చెప్పినా అదే షి చెప్పిన ఇప్పుడు చేస్తారా నీకు పని చెప్పినా
ఆ చేసి అయిపోకొట్టు రేపటితోటి లాస్ట్ ఇంగ అయిపోవాలి అదే
ఆ తినంట కాదా అదే అన్నది
అ
అే
ఆ
మం ఇచ్చ ర కాయలా అయితే
ఎ
కా కాయలు ఎప్పుడు ఎప్పుడు ఎండపోతన రా లేకపోతే కుప్పలు ఉంచిర
ఇంగో ఫస్ట్ రెండు రోజుల ఏమో పల్స క అన్నం మొత్తం
ఆ
నిన్నటి ఇయ్యాలటి కాయలు మొయ్యనే మొయాలి చేయలు అట్నే ఉంచుండు సంచులలో
అవునా
ఆ ఇగో ఇప్పుడు పోయి ఒక ఆయన్ని ఎవరినో తీసుకపోయినట్డు పైడ నీది బూరాలు పోషొచ్చిండట
ఆహా
నిన్న బండీ ఉంది కదా ఈక మోయలే కైనా
అదే అదే లే నిన్న పరద పట్టలు తెచ్చినట్టున్నాడుగా
ఆ తెచ్చిండు అక్క కుట్టించుకుొనే తీసుకొచ్చిండు వాటిని
ఆహా అంటే డబల్ కుట్టించుకోనా
డబలే మనం గొండలే సేమ్ అయ్యే పట్టలు
ఆహా ఇంతకిచ్చిరంట మరి
అదే నాలుగు వందలు కుట్టిచ్చరు వాళ్ళు
ఆహా నై యాభై రూపాయిలు మిగిలినట్టే మరి మూడు వంద యాభైలేక్కనే పడట్టు
ఆ మళ్ళా ఎన్ని ఎనిమిది పట్టలు తొమ్మిది పట్టలు తెచ్చిండు హా రోజు నీను కొంటా అంటే వద్దన్నాడు
కానీ కుట్టిచ్చిండంటే నయం కదరా మరి వాళ్ళ కాండ వాళ్ళే కు ట్టి చిచ్చిండ్రంటే నయం కదా అట్లా డ వళ్ళు గడ వీళ్ళు ఒక సంచి కూట్తే ఆ యాపై ఇంకా నేను కుట్టియ్యలే గాని యాభై రూ పెళ్ళై అప్పుడు కొండొక్క గుట్టిత్తేనే యాభై రూపాయలు తీసుకుందంట
ఆహా
అంతే కానీ ఏందంటే మన్ చిగా ఉంటది ఆ ఒక్కటే పట్ట పెద్దగా మంచిగన్పి
పెద్దగా మంచిగనే ఉన్నయి కి మనం గొన్న ప
అ ఆ మంచిగనే ఉన్ని గాని యహా ఇట్ల పెద్దగుంటయి అనే పట్ట కుట్టిత్తే డబల్ టిత్తి
ఆ
కాయలు పోసుకున్నా ఏది పోసుకున్నా మంచిగుంటది గదా
ఊ నీకు సరిపోయినయా పట్టలన్నీ మరి
నాకు సరిపోలే నేను మామయ్య కాడ తెచ్చినా కదా తిరుపతి మామయ్య కాడ
ఉండేనా
ఉం తిరుపతి పక్కన మల్ల నాలుగు ప పట్టలేమో తెచ్చినం నేను ఇంకా సీరియల్లోల లో పోయలేదా మళ్ళీ
అదేలే మళ్ళీ చీరలాయే పట్టలు ఇంకా మళ్ళీ మున్న ఉన్నాయి ఇంకా పాతయి లెవ్వు నీకాడైనా
పాతై ఉన్నయి పాతయి మళ్ళి మూడో నాలుగో ఉన్నట్టున్నాయి పాతయి గూడా
ఆ
ఇట్ల
హు హు
హు అన్నీ పోతేనే ఆడికి ఆడికి ఇంకా అయీ ఆ సరే టైం ఎంత
ఉ ఆ అయిపోయిందక్క ఆ